ఆ ఫ్రెన్ ఏం చేస్తున్నావు హాయ్
ఏం చేయట్లేదు ఫ్రెండ్ కూర్చోన్నా. ఆ లేదు తినలేదు
ఏమే తినకుండా ఇంకా.
ఇంక తినకూడదని ఫిక్స్ అయ్యా
ఏమే బెంగనా ఇంట్లో వాళ్ళ మీద ఏంది తినకుండా ఉన్ ఉన్నాను అంటేనే రాత్రి నూడిల్స్ రోళ్లు తిన్నావు తినాలనిపిస్తే ఇంకేనే తింటావా.
అదే తినాలనిపించాలి అప్పుడే కదా తింటాను ఎక్కువ.
అవునా తినక ఫ్రెండ్ బయట ఫుడ్స్ పాయిజన్ అవుతుంది. మోషన్స్ అవుతాయి పాయిజన్ అవుద్ది.
ఏమో ఎందుకు ఎందుకు అవద్ది.
బైట ఫుడ్స్ తింటే
ఆ అవే తినబుద్ధి అవుతున్నాయి కానీ డబ్బులు లేవు ఫ్రెండ్.
అవునా ఏదో ఒకటి నువ్వు ఏదో ఒక దాంట్లో వర్క్ చేస్ తన్నావు కదా స్కార్వీ అనే ఒక ఆప్ లో.
ఆ కానీ దాంట్లో ఇప్పుడే డబ్బులు రావు ఫ్రెండ్ ఒక నెల రెండు నెల్లు అట్లా టైం పడుతది. మనం వెయిట్ చేయాల మనకి పేషెన్స్ ఎక్కువ ఉండాలా.
అవునా అది ఎలాగ ప్రాసెస్ అసలు.
ఆ ప్రాసెస్ ఎలాగంటే దాంట్లో స్కిల్స్ ఉంటాయి.
ఆ
ఆ స్కిల్స్ ని మనం నేర్చుకోవాలి
ఆ నేర్చుకుంటే ఇప్పుడు మనీ వస్తాయా
ఆ నేర్చుకునిన్ తర్వాత దాని మీద వర్క్ చేసుకుంటే మనీ వస్తాయి
అవునా
ఇప్పుడు మనము పైతాన్ అలా నేర్చుకుని దానిపైన మనం వేరే కంపెనీలో వర్క్ ఎలా చేస్తామో
ఆ
అలాగే దాంట్లో మనకి జన్ఏఐ చాట్ జిపిటి చాట్ జిపిటి గురించి కానీ
ఆ
తర్వాత వెబ్ అప్లికేషన్స్ వెబ్ వెబ్సైట్స్ అవన్నీ ఉంటాయి కదా అవన్నీ అ అప్ అవన్నీ నేర్చుకొని మనమే వర్క్ చేసుకోవచ్చు చోట్ల మీద ఇప్పుడు వెబ్సైట్ క్రియేట్ చేయడము వెబ్సైట్ క్రియేట్ చేయడం నేర్చుకున్నాం అనుకో అది వేరే వాళ్ళకి అంటే వేరే వాళ్ళకి వెబ్సైట్స్ క్రియేట్ చేయడము లేకపో తే మనకి మన మనకి యూస్ అయ్యే వెబ్సైట్స్ అట్లాంటివి ఆ ఇల్లే
ఉ ఏం చెప్పారా
ఏం చెప్పాలో అర్థం గాలే
మాకైతే ఈరోజ ఎస్క్యూఎల్ చెప్పాడు బాగా చెప్తున్నాడు మా సారు
ఈరోజు ఏం చెప్పాడో నాకు అర్థం కాల నేనే సరిగ్గా వినలేదేమో
ఉమ్మ్ అందుకే నిద్రబొక బాక సార్ సై చూడ బాకా అనేది క్లాసుల్లో వినాల క్లాసు
సారోళ్ళ సైడ్ చూసేది కాదు సారోళ్ళు చెప్పేది అసలు అంటే ఆయన కొంచెం
నువ్వు వింటే ఎందుకు అర్థం అవ్వదు నువ్వు వినకుండా వాళ్ళ మీద అనేస్తే ఊరికనే
వాళ్ళ మీద ఎందుకు అన్నాను ఆయన ఫాస్ట్‌గా చెప్పుకుంట వెళ్ళిపోతున్నాడు నేనింకా అక్కడే ఉండిపోయా అందువల్ల నాకు అర్థం కాలా అది
నువ్వు విను వాళ్ళు చెప్పేది మాత్రం
ఉమ్మ్ ఈరోజు ఏం చెప్పాడో అర్థం కాల ఒకసారి బుక్ చూసి చదువుకోవాలి అప్పుడే అర్థంమవుతది
అర్థం అవుతాయి రెండు మూడు సార్లు వింటే అర్థమవుద్ది అలవాటు అవ్వాలి కదా
ఉమ్మ్ ఇంతకుముందు చెప్పినవన్నీ అర్థమయ్యాయి ఇంకా ఇప్పుడుదే ఈరోజుడిదే ఏమో అర్థం కాలే నాకు కొంచెం ఆ లేదు ఇంకా పైతాన్ స్టార్ట్ చేయలేదు
ఆ
నువ్వేం చేస్తున్నావు
పడుకోవున్న అక్క నొప్పి పడుతుంది ఫ్రేం
ఆ ఖాళీగా ఉండకపోతే నువ్వు కూడా ఏదో ఒకటి చేసుకోవచ్చు కదా
నేను కోచింగ్‌కి ఎళ్తున్నా క్లాస్ అయిపోయింది మాకు పైతను ఎస్క్యూఎల్ రెండూ చె ప్తారు వన్ వరకు మా క్లాసు
ఆ నువ్వ్ అంటే టాపర్లే అన్ని ఫాస్ట్‌గా నేర్చేసు
అంత ఏం లేదమ్మా వచ్చి పడుకుంటానా ఈరోజు అసలు నిద్ర కూడా పోలా తల నొప్పిగా ఉంది
ఆ వచ్చి పకుండానే నువ్వు అన్నీ రివిజన్ చేస్తా ఉంనుంటావులే
అలాగేమి లేదు ఇందాక బాదేసింది కాసేపు ఏడ్చ మా అమ్మ గు
ఎందుకు ఏడ్చావు అలా ఏడవకూడదు కదా నువ్వైనా అందరికిీ చెప్తావు కదా ఏడవ వద్దు ఏడవకుడా దు అని నువ్వెందుకు ఏడ్చావు
ఏమో పో బాధేసింది నాలాగా ఏమీ లేదులే
ఏడవగాకు
ఉమ్మ్ ఇంకేమున్న ఈరోజు ఫాస్టింగ్ ఉన్న ఆకులు అవుతుంది నేను నాకు సిక్స్ వరకు ఏం తినకూడదు ఫైవ్ అయింది నేను నార్మల్‌గా ఉంటున్నా ఇంతకుముందంతా ఇప్పుడు లేననుకో
ఆ
ఆ
ఇప్పుడు ఉన్నావు కదా ఈరోజా
ఆ ఈరోజు ఉన్న
ఉమ్మ్ దేవుడు నిన్ను చల్లగా చూస్తాడులే ఉండు అలాగే దేవుడు నిన్ను చల్లగా చూస్తాడులే ఉండు అప్పుడప్పుడు ఉపవాసం ఉంటే మంచిది
ఆ ఉంటా సాటర్డే ఫ్ర మాములుగా అయితే సాటర్డే మండే ఉంటా అంతే రెండు రోజులు సిక్స్ వరకు ఉంటా సిక్స్ తర్వాత వాటర్ తాగి ఏదో ఒకటి తింటా
ఆ
మది రాత్రి మా ఫ్రెండ్ ఫోన్ చేసింది బలే గొడవ ఎసుకున్న అసలు పిచ్చ పిచ్చగ గొడవేసుకున్న నేనైతే అమ్మాయితో అసలు నాకు చెప్పకుండా ఆ అమ్మాయి మూవీస్కి అలా వెళ్ళద్ది వాళ్ళ ఫ్రెండ్ అంట ఫ్రెండ్ లవర్ అంట ఎవరెవరో చెప్పద్ది
ఆ
నాకయన్ని నచ్చలా నేను తిట్టా ఏమంటే అయి తిట్టేసా
ఆవునా
ఆ
ఏంది ఆ అమ్మాయి మీద నీకంత కేరింగ్
కేరింగ్ అనేంలే ఆ అమ్మాయి మాములుగా అయితే వాళ్ళ నాన్న అసలు అబ్బాయిలతో పంపించడు ఇప్పుడు ఇక్కడికి వచ్చి విచ్చల వీడి అయిపోయింది స్నాపులు పెట్టద్ది నేను స్నాప్లు అన్ని సేవ్ చేస్తా నాకు ఎప్పుడైతే కోపం వచ్చిదనుకో ఆ రోజు వాళ్ళ నాన్నకు పెట్టస్తా అన్ని
హ
ఉ నీ ఫ్రెండ్ ఎవరు అమ్మాయా
అమ్మాయి నా ఫ్రెండేలే
ఆ మరే
నా ఫ్రెండేగా నీతో నీతో మాట్లాడినంత ఎక్కువగా నాతో మాట్లాడదు
ఆ అంతేమి లేమ్మా నీ ఫ్రెండ్ తర్వాతే నాకు అవద్దు ఫ్రెండ్
ఆ నీకెందుకు నువ్వు చిన్నపిల్లవి నీకు అవన్నీ చెప్పకూడదులే అంటుంది
ఒరే
అందువల్ల నేను ఏం మాట్లాడను ఆ పల్లను నేను ఏం అడగను పిల్లకి నేనేమి సజెషన్ ఇవ్వను ఏమి చెప్పను గమ్ముగుంట అది ఏదైనా నాతో షేర్ చేసు కుంటే నేనేది చెప్పగలు
నువ్వెందుకు ఎవరితో కలవ్వు అసలు గమ్ముగానే ఉంటా అట్ట చేస్తున్నా పీజీలో కూడా
ఆ
పీజీ లో కూడా అలాగే చేస్తున్నావా
ఆ అంతే ఎవరైనా నాతో మాట్లాడితే మాట్లాడతా ఎవరు నాతో మాట్లాడకుండా ఉండి వాళ్ళని వి విజగించలేను అదే విజగించలేను కదా
అంతేగా
అందుకని ఎవరితో మాట్లాడలేను
ఆ
మళ్ళీ వాళ్ళు నన్ను తిట్టుకుంటారు ఒకవేళ మాట్లాడినా మాట్లా మాట్లాడినా ప్రాబ్లమే మాట్లాడకపోయినా ప్రాబ్లమే
మనం మాట్లాడితే వాళ్ళు కూడా బాగుంటారు
ఇప్పుడేం బాగుంటరులే కానీ
ఆ అంతేగా అక్క మనం మాట్లాడేదాన్ని బట్టి ఉంటది ఏదైనా కూడా
ఫస్ట్ మనతో మాట్లాడాలని ఉండాలి కదా వాళ్ళకి వాళ్ళకి మా వాళ్ళకి మనతో మాట్లాడాలని లేనప్పుడు మనం మాట్లాడి ఏమి లాభమా ఎక్కడ
కోచింగ్కి వెళ్తున్నావుగా మాతో ఉన్నట్టుండబాకు అక్కడ బాగా మాట్లాడుతా ఫ్రెండ్లీగా ఉండు
ఎవరితో అయినా ఒకేలాగ ఉంటా నేను
ఆడ ముచ్చు మొహం వేసుకొని అలా ఉండబాకా
ఎక్కడైనా ఒకటే
అవునా
మాట్లాడు నేను కూడా బాగా మాట్లాడతా కాకపోతే నాకు కొంచెం నోటి దూల ఆ నోటి దూల వల్ల నేను ఎవరితో మాట్లాడలేకపో ఏదైనా అంటే వాళ్ళు టప్పని ఫీల్ అయిపోతారని మాట్లాడను మనం మాట్లాడాము అనుకో నాకు కొంచెం అదే నాకు కొంచెం నోటి దూల నేను ఏద డైరెక్ట్ గా అనేస్తా అనేసినప్పుడు వాళ్ళు ఫీల్ అవుతారు. వాళ్లు ఏందం అంటే కొంచెం సెన్సిటివ్ గా ఉంటారు మనుషులు నేను అలా ఉండను నేను మాట్లాడేస్తే మాట్లాడేస్తా వాళ్ళు అది తీసుకోలేరు అందువల్ల నేను మాట్లాడకుండా నోరు మూసుకొని ఉంటా
సింహ అదే మ మంచిది.
ఉమ్ నాకు నోటి దూల ఎక్కువ కాదా అనోటి దూలతో అనోటి దూలే నాకు ప్రాబ్లం
ఆ ఉమ్
వాళ్ళు నాతో బాగా మాట్లాడితే నేను వాళ్ళతో బాగా మాట్లాడత
అంతలే మీ ఫ్రెండ్ ఎడో టెలి కాలింగ్ లో జాయిన్ అయిందంట మానేస్తదంట కోచింగ్ తీసుకుంటుందంట ఏందేందో చెప్తు ఉండింది
ఉమ్
ఉమ్
ఎంత టెలి కాలింగ్ అంటే చేయలేం అ
అమ్మోళ్ళు ఫోన్ చేయలా
చేసా మా అమ్మ ఇంకా ఎత్తల ఫోన్ ఏదో పని చేస్త ఉండుంటంది అందువల్ల ఎత్తల
చెల్లెలు అక్కడే ఉందా
చెల్లెలు హైదరాబాద్ లో ఉంది ఆ పిల్ల కూడా ఏదో వర్క్ చేసుకుంటా ఉంటది
ఎన్నింటికి అయిపోద్దమ్మా ఈ డ్యూటీయా
సిక్స్ కో ఏమో సిక్స్ అనుకుంటా
ద్దాం అనుకున్నా మళ్ళా ఎందుకులే అని చెప్పి గమ్ముగైపోయా.
ఆ చెయ్యి పర్లేదు ఆ పిల్ల ఎత్తుద్దిలే మాట్లాడుద్ది అందరితో మాట్లాడొద్దా ఆ పిల్ల
తనే బా మాట్లాడుద్ది నీకంటే నీలాగా పలికి పలకనట్టు అస్సలు ఉండదు
ఆ అంతే బాగా మాట్లాడద్ధి ఆ పిల్లా
ఇప్పుడు అమ్మ నాన్న ఒకటేన ఇంట్లోనా మీరు అట్లా ఎలి పోయారుగా అమ్మ నాన్న ఒక్కటేనా
ఆ అమ్మా నాన్నా మా తమ్ముడు ఉంటడు. మా తమ్ముడు డిగ్రీ చదువుతున్నాడు వాడు రోజు ఉదయాన్నే కాలేజ్ కి వెళ్ళి మధ్యాహ్నానికి వస్తాడు
డిగ్రీ అబ్బాయా
ఆ డిగ్రీ డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమ్ జరుగుతుంది ఇప్పుడు
ఆ బాగా చదువుతాడ
ఆ టాపర్ ఆ అబ్బాయి అ అబ్బాయి బాగా చదువుతాడు ఆ మా ఇంట్లో ఇద్దరు టాపర్లే ఆ చాలా పొతున్నాయ్ అక్కడ ఎయిర్ పోర్ట్ ఇకడ దగ్గరలో ఎయిర్పోర్ట్ ఉండుండే దానివల్ల ఏరోప్లేన్ చాలా బోతుంటాయి.
ఆ ఎన్ని ఎరోప్లేన్ లా. సూస్తానే ఉన్నా.
ఉమ్.
ఏ కొత్త మూవీస్ చూడలేదా ఈ మధ్య.
ఏం చూల్లె ఎతకుతున్నా ఎక్కడ మూవీస్.
నేను చూసా మా ఇంటి బంగారంప చూసా థియేటర్ లో చూసాం. నేను నా ఫ్రెండ్స్ బలే ఉండింది అసలు. ఇంకా ఇప్పుడు ఏంది ఇదేమో సమంత.
అవును తీస్తది లేే కొన్ని రోజులు గ్యాబ్ తీసుకొని తర్వాత తీస్తుంది.
తర్వాతకి యప్పటికో.
ఉమ్ నువ్వెక్కువ ఫీల్ అవ బాకులే తీస్తతి. ఇప్పుటి కల్లా వన్ ఇయర్ గ్యాప్ తీసుకున్నా. కొంచెం పేషెన్స్ తో వెయిట్ జెయ్యి తర్వాత మళ్ళీ వస్తది.
శివ్ గదా అప్పుడు తన వస్తది అనుకోనేదంట. మళ్ళా ఇలా చూస్తాను అని చెప్పి వైజాగ్ లో ఏదో జరిగితె ఎల్లింది కదా ఈవెంట్ క.
ఆ.
హుమ్. ఇలా మళ్ళ చూస్తాను అనుకోలేదు. ఇదంతా ఒక డ్రీమ్ లాగుంది అని చెప్పని.
హ్మ్.
ఉహు.
నువ్వు ఎక్కువగా ఎక్కడెక్కడికి ఏ ప్లేసెస్కి వెళ్తుంటావు.
నేను టెంపుల్స్ కెల్తా ఈ మధ అంటే ఎల్లట్ల. చాలా రోజలయింది ఎలికి కూడా పోగూడద అని చెప్పి యెల్లల.
ఎక్కువ టెంపుల్స్ కి వెళ్తుంటావా?
సరే అమ్మ ఫోన్ జేస్తుంది. నేను మళ్ళా కాల్ జేస్తా.
నేను కూడా మళ్ళీ మాట్లాడతాలే.
ఆ సరే.